ఏం చేస్తానవ్
ఏం లేదు
అ
హ చిన్నగా ఏం లేదు మా రూమ్మ్మాయికి ఇప్పుడే హెయిర్ కట్ చేసాను అది ఏదో కట్ అనుకుంటే అది ఏదో కట్ అయిపోయింది
ఏం ఈ టైంలో హెర్ కట్
ఊరికే అప్పుడప్పుడు అట్లా వస్తా ఉంటాయి వచ్చినప్పుడు చేసేయాల లేక పోతే టైమే కుదరదు
దెయ్యాలు తిరిగే టైంలో తింటారు దయ్యాలు తిరిగే టైంలో హెయిర్కట్టలు చేసుకుంటారు
మరి ఇంకేం చేసేది ఇంకా అట్లా ఉంది
ఆ నిద్ర పోకున్న పొగుల్లో చేసే పనులన్నని రాత్రిలో చేస్తారు రాత్రిలో చేసే పనులని పొగుల్లో చేస్తార అమ్మ మీరు
అట్లా సాగుతుంది మరి ఇంకేం చేసేది మేము
అ స్ప్లిటెన్స్ కట్ చేసినావా
స్ీటెన్ కాదుూ చాలా వరకులు లెంగ్త్ కట్ చేసి ఇంకా అందులో స్వీటెన్స్ పోతాయి కదా
అంతేలే ఆ దాన్ అవి కట్ చేసి కన్నా లెంత్ అయితేస్తే ఏ ప్రాబ్లం ఉండదు
అంటే తంది సిల్క్ హెయిర్ లే గందు కాట్లు ఇంకా సిల్క్ హెయిర్ కి ఏం చేసిన అట్లే ఉంటాయి జారిపోత
అంతే అ లెంగ్త్ బాగుందా ఆ పిల్లకి
ఉంది
హేర్ లెంత్
హెయిర్ లెన్త్ బానే ఉంది కాకపోతే సిల్క్ హెయిర్ కదా త్వరగానే పెరిగిద్ది
అవును అంతేలే రింగల్ హెయిర్ కంటే కష్టపడాలి కాని ఇమ్
హ్మ్ రింగులు హెయిర్ కి పెరిగేది కాదు త ఆడాడ చుట్టుకుంది
అదే అదే చుట్టుకంచ చుట్టుకొని అే ఎ రింగులు దిగుతుందప్ప అది లెంత్ కనబడదు
ఏ ఒక అమ్మాయి ముగ్గులాస్తా వస్తుంది ఇంకో అమ్మాయి చేతి మీద
గోరింటాకా
కో కోను కోనే కాపోదా అదేందుకో ముగ్గులాగా ఉంది చెయ్యింతా ఒడుస్తుంది
పట్టి చేస్తారేమోలే
ప్రాక్టీస్ కాదుా అ పిల్ల మంచిగానే వెస్తుంది మా రూమ్ అంతా వేయించుకొండ్రు హ్మ్ బా ఏస్
ఉహ్మ్
ఇంకేం చేసేది
కొంతమందికి అట్లా టాలెంట్ బయటకి వచ్చేస్తుంది
మాబా మేము హాల్లో ఉన్నాము రూమ్ లో ఒక అమ్మాయి ఉంది గేదెలాగే వేస్తుంది ఏంటో
ఉన్నారు మీరు కూడా గేదలేనా
ఆ పిల్ల లేదు కాబట్టి రూమ్ లో పెట్టాము
ఆహా ఎవరితో మాట్లాడతాడి
ఏమో ఎవరితోనో మాట్లా మే ఏం అడగము తను చెప్పాలనిపిస్తే తను చెప్తేదాన్ని వదిలేస్తాం
అంతేలే అంత క్లోజ్ లేదా మీ మీతో
లోజ్ అయ కాకపోతే పజనెస్ అ మీ షేర్ చేసుకో
ఆహా మెసేజ్ చేసుకుంటావా
ఇదెక్కువ మేము చేసుకుంటా ఉంటాం
ఆహ్ హ అంతేలే ఏం
ఇప్పుడు గేదె లతో ఎంత వాదించిన వేస్ట్ చ ఇంకెందుకు
చెప్పినవా నీ ఫ్రెండ్ ని
మాత్రమే అరుస్తున్నావా రూమ్ లో ఉన్నాగాని ఏడుపుంతా వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్
ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తో గొడవ పడుతుందేమో
గొడవేం కాదు నవ్వుతూ మాట్లాడుతుంది
నవ్వుతూనే గొడవ పడుతుంద నవ్వుతూనే గొడవ పడుతుందేమో
అట్లా మాట్లాడదాం అందుకట్టే ఏమి
మా రూమ్ లో ఒక అమ్మాయి షాంపూ ఆర్డర్ పెట్టింది
ఆ
ఆ సంవత్సరానికి సరిపోతుందమ్మా ప్యాంటీన్
ప్యాంటీనా అదేంటిన్ నువ్వు వేరే షాంప్ పోద్దివాడతే
నేను కాదు నా ఫ్రెండ్ ఆర్డర్ పెట్టింది
హహు తిరక్కు ప్యాంటీన్ వాడే వాడే సిల్క్ అయిపోతాది
ఆ అదని హేర్ సిల్క్ ఎకు అది ఒకో సిల్క్స్మిత
సరేపోయి మ మేమన్నా సజెస్ట్ అయిపోయావా వేరేది
ఎందుకమ్మా ఆమె హెయిర్ బాగుంది అట్లే అవే సరిపోతుది
ఇంకా అసలుకైతే ఇంకా అసలు ఆగమే ఇంటికి
ఉహ్మ్ ఆమె జడేసుకోకున్న అట్లే ఎరబోసుకొని రావాల మళ్ళ ఆమె సిల్క్
మా రూంలో కూడా అమ్మ హెయిర్ కట్ చేసంది కదా దన్ని కూడా చాలా సిల్క్ ఉంటది హెయిర్ లీవ్ చేయొద్దులే జడే వేసుకుంటది మల్ల ఏ హెయిర్ కట్ చేసినా వేస్టే
ఊరిక అట్లాంటి వాళ్ళకి హెయిర్ కట్ చేయకూడదు అదేందో చెప్ తఊరుగా పనిని ఎంత రెడీ చేసినా మళ్ళ బూడిది పోయ ఇది చేస్తుందంని అట్లా
ది డే టైమ్ లో వస్తాని డే టైమ్ లో రాదు నైట్ కు మిడ్ నైట్ వచ్చేది
నీదకాదుకా
అంటే నేనా వాళ్ళ రూమ్ లో ఉంటాల ఎక్కువ
ఆహా మీే నిద్ర్వరు అసలు
నింతకు పోతాం మార్నింగ్
ఆ నైట్ డ్యూటీనా
విప్లదం అని మేల్కొని ఉన్నా నేను
ఏమ అంత ప్రేమ నా పైన
ఏమ తెలిదు
పోన్లే
పోయేదానుకో లేచి వచ్చి మరి మాట్లాడుతున్నాను నేను
అంటే బ్రష్ కూడా చేయలేదు కదా నువ్వు ఓ
లేదు వెస్ట్ చేయకుండాద మామిడికాయ తినేస్త స ఎందుకో ఆ మా ఫ్రెండ్ వచ్చి మాడికాయ చూపించింది మనకు ఆగదు కదా
ఉ తూతరా ఆగదు కదా
పొట్ కడుప్ పొదున్న కళ్లు కావాలంటై
ఆహా మీరు బయట తెచ్చుకున్నారా
ఆ వంద రూపాయలు పెట్టి మూడు కాయలు తీసుకొచ్చాము ఒక కాయ మంచిగానే లేదు అదే మాఊల్యితే కిలో వందకాయలు వెయ్యి రూపాయలు అంట
వందకాయల్ వేయ్ రుపాయల్ ఓమ్మా సీజన్గాదా అందుకే కాష్ట్ ఎక్కువ
హ్మ్ మా నాన్న్ని నాన్ లో బస్తలో వందకాయలు పంపించి పది రోజులు అడ్జస్ట్ అవుతంటే వచ్చి తీసిపో అంది
ఏమీ పీజీకంత పంచ్తావా
లేదు నా కడూప్కే
లూజ్ మోషన్స్ యే
పర్లేదు వాష్రూమ్ కైనా వేల్తా
మళ్ళా ఆఫీస్కి ఎప్పుడెల్తావ్
లేదు అయిపోద్ది
ఏమైపోతుంది
ఈ మూడ్ అయిపోయిద్ది ఇంకా తవాతంత కాళి గదా ఇంటికెళ్ళి
అందుక లూజ్ మోషన్స్ పని పెట్టుకుంటావా
బస్ట్ స్టార్ట్ ఉతే ఫ్రైడేనే ఎప్పుడో వెళ్తాను మళ్ళీ రెండు రోజులక స్టార్ట్ అవ్వాలి హ్మ్ ఏం ఉద్యోగాలు ఏమో
మీ ఊరిక వెళ్ళాలంటే ఇంకా ఒక రోజు అంతా పడుతుంది
ఒక రోజు ఎంతా కాదు సగం రోజు కాకపోతే అది ఒక రోజు కిందక అయిపోయిది
అంతే అయిపోతుంది నువ్వు షిఫ్ట్ చేసుకుని వెళ్ళాలి ఆ టైం అవుతుంది
మళ్ళీ నై నైట్ ట్రావెల్ చేస్తాము మళ్ళీ పగలలా అడగడుకోవాలన్నమాట నైట్ ట్రావెల్ చేసాం కాబట్టి హ్మ్ అదే భయం అవుతుంది మళ్ళీ న వచ్చేసరికి ఉంటాయా ఉండవా అని వేకన్సస్లుదు
ముందుగా ఫోన్ చేసి పెట్టు అంతే కదా
లేదు మళ్ళీ చూసుకొని వెళ్ళమంటే వాళ్ళు త్వరగా ఇచ్చేస్తారు అది కష్టం అయి
అవును బిన్న జాయిన్ అవ్వమంటారు
నేను కూడా ఇంటికెళ్ళి కొంచెం ప్రిపేర్ అయ్యి అట్ల అట్లా అలాని చూసి వస్త తర్వాత అండింగ్ నాకు ఇంకా అవ్వదు
అవునులే చూసుకొని మంచిగా మళ్ళా నీకు పోవాలంటే మళ్ళా త్రీ ఫోర్ డేస్ కావాలి కదా
త్రీ ఫోర్ డేస్ అయినా అందులో రెండు రోజులు ట్రావెలింగ్ అయిపోయిది
ఇంకా రెండు రోజులుు వెళ్తుండి ఫస్ట్ రోజు పోతావు రెం మీ ఇకా రెండు రోజులు ఉంటావు మళ్ళా నాలుగో రోజు పరిగెత్తుకుంటూ వస్తావు
నే సాటర్డే వెళ్తాను ఇంటికి
ఇ సాట్
ఆహా ఫ్రైడేకి హల్ప్పోతాయి ఇంటికి థర్స్డే స్టార్ట్ అవుతే సాటర్డే సండే మండే ఉండి ట్యూస్డే ఈవినింగ్ స్టార్ట్ అవు
హ్మ్ సరేలే ఎళ్లి ఎంజాయ్ చేసుకొని రా
అదే చూడాలింకా ఇక్కడ అక్కున్నారు క్కన అడిగేసి కొదితే ఆ నెక్స్ట్ వీక్ కూడా ఉండేసి వస్తా
మీ అక్క
హ
హ ఇట్లా ఎంజాయ్ చేయలా ఇంట్లో ఉండాల
అసలు ఎక్కడ జాన్ లోనే డిసెంబర్ ఎండింగ్ లోనే ఏమో వచ్చాను ఇంక అంతా అయిపోయింది ఎళ్లను మధ్యలో ఒకసారి పని చేసుకోవడానికి వెళ్ళినట్టుంది ఆ కు చూసింది లేదు పెట్టింది లేదు మా అమ్మనే ఏమో ఇల్ళగ మన్న ఇళ్ల రకం కాదు ఏదో చుట్టూ రికం చూ చూసి వచ్చినట్టు మా తాతలు ఇంటికెళ్ళి
ఇల్లరికంకి చుట్టం చూపుకి తేడాదలి నీకో ఏమమ్మా
బాయ్ అ